హలో
ఆ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు
నయిస్ మీరు ఎలా ఉన్నారు
గుడ్ మా ఇండివిజేష యాదవ
ఏం లేదు నార్మల్గా ఏముందే నార్మల్గానే ఇంట్లోనే ఉన్న మీరేం చేస్తున్నారు
టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో వాళ్ళకి గైబ్ చేయడానికి సెషన్స్ ఉన్నాయి సో ప్లానింగ్ ఫర్ దట్
వెళ్తున్నారా
ఆ వెళ్ళాలి అంటే ఈసారి ఫోర్ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా వాళ్ళకి ఒక్కొక్క ఎగ్జామ్ కి ఆ అంతేనండి
గుడ్ జాబ్ అసలు చాలా బెటర్ పిల్లలకి ఇప్పుడు
అంటే ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఆ వన్ డే గ్యాప్ వచ్చేది ఇంతకు ముందు లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ కాకుండా డైలీ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లాంగ్ గప్ ఇచ్చేసి ఎక్కువ ప్రిపరేషన్ తో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారని చెప్పేసి చాట్ అలా పెట్టారుంత బట్ వీళ్ళ ఏంటి అంటే ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు
యాక్చువల్లీ నిజంగా కూడా ఈ వాళ్ళు ఇలా పెట్టడం రాంగ్ తెలుసా ఎందుకంటే ఏ టైమ్ లో అంటే డే డే బై డే అట్లా పెడితే వాళ్ళకు ఉండే మూడు అంటే వాళ్ళ
కొంచెం భయం అనేది ఉంటుంది ఆ రేపే ఉంది కదా చదవాలి
కానీ ఫోర్ డేస్ లో చదివిన అంత వాళ్ళ టెన్షన్ కి ఒకే రోజు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి తెలుసా ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు సిస్టమ్ అసలు
అది ఒకటి అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ గ్యాప్ వచ్చేటప్పటికి ఫోర్ట్ డేస్ వచ్చింది కదా ఆ రేపు జరుగుతా ఉండండి రేపు చూసుకుందాం అని మిగతా త్రీ డేస్ వాళ్ళు బ్యాగ్ చేసేస్తున్నారు
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా ఆ దగ్గర రిలేషన్ అబ్బాయే వాడి కూడా టెన్త్ ఇప్పుడైంది ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఇంటికి ఇంటికి అంటే మాకు వాళ్ళకి సెంటర్ దగ్గర ఇంటికి రారా అంటే అ రాను అంటున్నాడు బికాజ్ నేను మొబైల్ జోన్ ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాడికి అంటే వాళ్ళ మా అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటాడు కాబట్టి వాడు మొబైల్ ఇస్తున్నాడు కదా మొబైల్ ర ఇస్తనే వాళ్ళు వాళ్ళు ఏమంటారు చెప్పండి ముస్లిం వల్గాద
అవును వాళ్ళ దగ్గర కొంచెం లిబర్టీ ఎక్కువ ఉంటది
ఆ సో అందుగాని వాడు ఇక్కడికి రాని అంటున్నాడు దాని వల్ల ఏమైతుది వాడే లాస్ అయిపోతాడు ఒక్క రోజు ఉంది కదా చదవడం ఎగ్జాక్ట్ మీరు అన్నదే అట్లనే జరిగిపోతుంది
ఇంకా అదే దాని గురించి కొంచెం వాళ్ళ వెనుకాల ఉండి పుష్ బక్ జయల్నాడా
అవును మన అంటే మన టైం అప్పుడు డే బై జరిగది కదా పేపర్ వన్ పేపర్ టూ అట్లా జరిగేది ఎగ్జామ్స్ అట్లా ఉండడం వల్ల వాళ్ళ ఒక ఆ హ్యాపీగా వాళ్ళు
ఫాస్ట్ గా అయిపోతాయి అని అనిపిస్తుంది అండ్ ఫినిష్ అవుతున్నా నా కొద్ద్దీ అమ్మయ్య అయిపోయింది అనే ఒక రిలాక్సేషన్ ఫీల్ అనేది వస్తుంది వాళ్ళకి
ఆ మళ్ళీ ఎగ్జాక్ట్ గా అసలు వాళ్ళు ఎక్ట్మెంట్ గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అంటే డే బై డే గ్యాదర్ అవ్వడం డిస్కస్ చేయడం అవన్నీ వల్ల వాళ్ళు చాలా హ హ ఫీల్ అతారు టెన్షన్ అనేది ఉండదుే కంగా ఈ మెథడ్ తీసుకొచ్చి పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది
ఇట్స్ ఆల్మోస్ట్ వన్ మంత్ స్కెడ్యూల్ పెట్టారు ఈ సారి వీళ్ళకి
టూ లేలట్ టూ మచ్ ఫిఫ్టీన్ డేస్ లో జరగాల్సిన చూడండి ఫిఫ్టీన్ డేస్ లో జరగాల్సిన ఎగ్జామ్స్ మరి వన్ మంత్ అంటే అవును పేపర్ వన్ పేపర్ టూ పెట్ట పోయినా పర్లేదు కాగానీ డే బై డే అట్లా ఫిఫ్టీన్ డేస్ లో క్లోజ్ చేస్తే బాగుండేది
ఆ ఏదైతే ఫెస్టివల్ హాలిడేస్ వచ్చినయో అవియితే ఇంకా కామన్ మనము ఇవ్వద్దు అని అనుకున్నావు పెట్టకుండా తప్పదు సో అద హాలిడేస్ తీసేసి మీరు అన్నట్లో ఫిఫ్టీన్ డేస్ లో ఫినిష్ చేసి ఉంటే ఎర్లీగా అయిపోయేది ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంకా రిమైనింగ్ క్లాసెస్ వాళ్ళకి ఇంకా కామన్ గా అయిపోతుంది
అవును మీరేం చేస్తుంటారు
చైల్డ్ సైకోలజిస్ట్
ఓ ఓకే
సో లేటర్ అన్ మళ్ళ ఇలాగ ఏం గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ సో ఈ కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటది
అవును ఆల్మోస్ట్ అంటే వాళ్ళకు ఓకే ఒక దాని మీద గ్రిప్ ఉండి దాని మీదనే తాట్ ఉండి దాని మీదనే గోల్ ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఇంకా వాళ్ళ అంటే వాళ్ళు భయం ఏది తీసుకుంటే ఏదైతున్న దానికి ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్ లోనే ఉంటారులే
ఫస్ట్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఓకే ఇదా ఇదా అను ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది కానీ చెప్పే వాళ్ళు ఇది తీసుకుంటే ఇది ఇది తీసుకుంట ఉంది అండ్ మోస్ట్లీ సౌత్ స్టేట్స్ వచ్చేటప్పటికి స్పెషల్లీ తెలుగు స్టేట్స్ ఎలా ఉంటుంది అంట అంటే నీటా జయినా ఇవి దాటి పంపించారు
ఆ దాని వల్లనే వాళ్ళు ఇంకా ఎక్కువ భయం పెట్టుకుంటారు అవసరమే లేదు ఏ కోర్సు చదివితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్సు తీసుకొని చదివితే చాలు అది వాళ్ళ ఆ ఇష్టానికే వదిలేయాలి గాని అనవసరంగా వాళ్ళ మీద పెంట పెట్టి రుద్దడం లాంటివి ఇవన్నీ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అప్సెట్ అవుతది స్టడీ లాస్ అయిపోతుంది వాళ
ఇట్స్ కంప్లీట్లీ ఇండియన్ అంటే ఆ పారెంటల్ వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట అంటే లైక్ ఒక పేరెంట్ వచ్చేసి ఇంకో పేరెంట్ తో మీట్ అయినప్పుడు బయట ఎవరనా మాట్లాడినప్పుడు ఆ ఏం చదివిస్తున్నారు మీ పిల్లల్ని లైక్ మీ బాబుని పాపని అంటే ఏద జేఈ అంటేనో మెడిసిన్ అంటేనో మాత్రమే అవతల వ్యక్తికి ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది లేదు ఆ ఏదైనా డిగ్రీకి లేదు అని అంటే ఏదో సిఈసియో హెచ్సియో హార్న్స్ లా పంపిస్తున్నాము అని అంటే అద అనే ఒక తోడ్ లోనే పంపించాలి అనుకున్న క్యాండిడేట్ కి కూడా ఒక ఇన్ఫీరియర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది లోపలికి చొరగబడిపోద్ది చెప్పగానే ఇలా అన్నార ఏంటి అయి ట్రైనింగ్ ఆఫని ఇంకా మేము జాయిన్ చేయిచినా కూడా వేస్ట్ ఆ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అనేది లేటర్ ఇష్యూ
అవును పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే ఒకరితో మన పిల్లల్ని కంపారిజన్ చేయడం వల్ల వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే నా లోపల ఏముంది మా పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు అన్నదే వాళ్ళు అదే ఇక బాధపడుతా ఉంటారు గాని అనవసరంగా వీళ్ళు పేరెంట్స్ కూడా సో మిస్టేక్ చేస్తారు అసలు పిల్లల విషయంలో
ఉ చానుండ అరౌండ్ వాళ్ళ దగ్గర ఉండే టైం కంటే స్కూలో ఎక్కువ టైం ఉంటున్నారు కదా అంటే నాకుచ్చే ఇష్యూస్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి ఆ వాళ్ళకి ఉండేవి సిక్స్ టు సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా ఇంటర్నేషనల్ బోర్డ్ అయితే ఇట్స్ అరౌండ్ నైన్ సబ్జెక్ట్స్ అండ్ టువ్ల్ సబ్జెక్ట్స్ పెడతారు ఆ థర్టీ మినిట్స్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఒక ఆ టీచర్ ఒక క్యాండిడేట్ కి ఇచ్చే టైము హార్లీ టూ మినిట్స్ కూడా ఉండదు
అవును
కానీ పేరెంట్ వచ్చేసి ఏం క్వశ్చన్ చేస్తారంటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కి మీ దగ్గరికి పంపిస్తున్నాము సిక్స్ సెవెన్ కి మళ్ళీ ట్యూషన్ అయిపోయి కూడా ఇంటికి తీసుకెళ్తున్నాము మొత్తం మీ దగ్గరే పెడుతున్నాము వాట్ ది ఆర్ గెనింగ్ అని క్వశ్న్స్త సర్ మమ్మల్ని
అవును ఎందుకంటే వాళ్ళకి తర్వాత సిచ్యువేషన్ అర్థం కాదు వాళ్ళకి కేవలం మార్స్ అండ్ ఆ స్కోర్స్ ఇవ్వే ఇవే చూసుకుంటారు తప్పతే అక్కడ జరిగేదంది జరగాల్సిిన ఏ అనేది మాత్రం థింక్ చేయ్యరు పెద్దగా
బోర్డుకు వచ్చేటప్పటికి ఆ వీళ్ళకి మార్క్స్ మాత్రమే కావాలి ఎందుకంటే ఆ ఫ్యాబలెన్స్ ఫైనా ఫ్లెగజీల పైన పెట్టుకోవాలి అని సో ఆటోమేటిక్గా వచ్చేసి వాళ్ళు ప్రెషర్ చేసేది మమ్మల్ని ప్యరెంట్స్ వచ్చేసి అడిగేది మమ్మల్ని
అది కూడా వాస్తవం మళ ఇప్పుడున్న జనరేషన్ లో అట్లానే ఉంది ఖచ్చితంగా నిజంగా మిమ్మల్నే ఎక్కువ క్వశ్చన్ చేస్తా ఉంటారు
సో ఆ టీచర్ క ఏం చేయాలో అర్ధం కాక ఆ ప్రెషర్ ఆ టెన్షన్ అదంతా కూడా మళ్ళీ పిల్లల పని చూపిస్తే ఇంకా ఇప్పుడంటే కొట్టడానికి లేదు కాని అది ఇ కూడాడు ఏం చేయలో అ అధంంగాక వీళ్ళు కూడా క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు
ఆ అవును దానివల్ల పిల్లలు స్ట పేరెంట్స్ ఒక్కరు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర కూల్ గా మాట్లాడితే అటు పేరెంట్స్ డిసప్పయింట్ అవ్వరు ఇటు స్టూడెంట్స్ డిసప్పయి పాయింట్ అవరు ఇప్పుడు ల చేసే వాళ్ళు కూడా టీ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు
ఒక హాఫ్ అన్ అవర్ బయటకి తీసుకెళ్ళండి అని అడిగితే కూడా వి డోంట్ హ్యావ్ ఎన్ టైమ్ అని చెప్పేసి మోస్ట్లీ ఇదే చెప్తారంట సో పిల్లల క్వశ్చన్ చేస్తే సో బయటికి వెళ్ళలానికి ఉండదు ఇంకా ఇంట్లో ఉండి ఇండోర్ గేమ్స్ అనేవి మాకు తెలీదు సో ఆటోమేటిక్ గా వచ్చేసి మేము ఫోన్స్ే కదా పట్టుకుంటాము ఫోన్స్ ఎందుకు పట్టుకుంటున్నారు అని అడిగితే
ఎస్ ఎగ్జాక్ట్లీ ఫోన్స్ పట్టుకోవడం వల్లనే ఆ ఆ పట్టుకుంటున్నారంటే దానికి మోస్ట్లీ రీజన్ ఎవరరు అంటే పేరెంట్సే ఎందుకంటే వాళ్ళతోటి ఈవినింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ చాలు ఎక్కువ అవసరమే లేదు వాళ్ళతో హ్యాపీగాం స్పెండ్ చేస్తే వాళ్ళ స్ట్రెస్ అంత ఎక్కడో పోతుది జాాలీగా చదువుకుంటారు కానీ ఎవ్వరు పట్టించుకోట్లేరు ఈ జనరేషన్ లో పేరెంట్స్ అయితే వాళ్ళ బిజినెస్ కి వాళ్ళ వర్క్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే పిల్లలకి ఎవ్వరి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు
ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అప్పుడు అని ఆ పేరెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళని పిలిపచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇదే చెప్తే వాళ్ళ ఈగో హర్ట్ అవవుద్ది
మీరేం చేస్తున్నారు అని మనని రివర్స్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది అందుకే కదా మేము పంపించేదే మీకు మీకు అందుకే కదా మేము ఎందుకు పంపిస్తున్నాం మీకు ఎందుకు డబ్బులు సున్న అని రివర్స్
రివర్స్ పర్సన్ ఇగో హట్ అయి మాట్లాడుతారు ఇంకా
అవును ఆ మోస్ట్లీ పేరెంట్స్ కి అదే జరుగుతుంది
ఓకే మేడమ్ నైస్ టూ టాక్ టూ యూ
ఆ ఓకే